హలో
ఆ చెప్పండి ఓకె మీరు డిమార్ట్ ఎప్పుడైన వెళ్ళారా డిమార్ట్
డిమ్ మార్ట్ క ఉం లాస్ట్ వీక్ పోయినాం
ఆ మరి అక్కడ ప్రైజెస్ అన్ని మీ లీగల్ అని నిపిస్తాయా ఇల్లీగల్ అనిపిస్తాయి అంటే కరెక్ట్ గానే వాళ్ళు చేసినది బిజినెస్ మార్కెటింగ్ కద కరెక్ట్ అనిపిస్తుందా మీకు ఏదో ఫ్రాడ్ అనిపిస్తుందా
కొన్ని వరకు కరెక్టే కదా
మీకు ఏదాంట్లోన్నా ఇట్లా ఏదో కొంచెం ఫ్రాడ్ జరుగుతుందేమో అని అన్నట్టు ఏమో అనిపించింది నీకు ఒక్కసార అన్నా
ఆ ఆఫర్లు అని చెప్తారు అట్లాంటి వాటి చోట్ల ఆ అట్లా అనిపిస్తుంది
అంటే తక్కువ ప్రైస్ ఇంత ఇన్ని ఇన్ని క్వాంటిటీ ఎలా ఇస్తున్నారు అనే డౌట్ ఉంటుంది కదా అందరికి
అవునవును
ఆ డౌట్ మీద కొంచెం ఫ్రాడ్ అనేమో అనేట్టు అనిపిస్తుంది కదా
ఫ్రాడ్ అని ఎట్లా చెప్తావు అదంతా కాదు
ఓకే
నార్మల్ గానే ఇప్పుడు మనకి బల్క్ లో తీసుకుంటే తక్కువ పడుతుది అనేది తెలిసినదే కదా దాన్ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు
ఓకే అంటే వీళ్ళు మొత్తం బల్క్ దగగగా అమ్ముకుంటా ఉన్నారా మార్కెట్ చేస్తున్నారు ఓకే ఓకే
వాళ్ళు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు మార్కెటింగ్ తెలిసి చూపిస్తున్నారు ఇప్పుడు మేబి దానికి దానికోసం అని వాళ్ళు ఆఫర్స్ పెట్టొచ్చు స్ కౌంట్లు ఇవ్వచ్చు ఆ వాళ్ళు ఇప్పుడూ ఆ డిస్ డిస్కౌంట్ లేనప్పుడు టెన్ మెంబర్స్ కస్టమర్స్ వస్తాన్నారు. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ట్వంటీ మెంబర్స్ వస్తాన్నారు అంటే గానీ. అప్పుడు డిస్కౌంట్ పెడతారు వాళ్ళు వాళ్ళక్ కస్టమర్స్ ఇంపార్టెంట్ కదా.
అవునవును ఎందుకంటే ఆ కస్టమర్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అయిపోతాయి.
ఉమ్
ఓకే యా మీరు ఇలా షాపింగ్ మాల్స్ ఎప్పుడైన వెళ్ళారా. ఇలా చందన షాపింగ్ మాల్ గానీ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గానీ.
అంటే డ్రెస్సెస్ కోసమా
ఆ ఇంగా అక్కడ డ్రెస్లే గదా ఉంటాయి.
స ఊ ఎల్నా ఒక టూ త్రీ టైమ్స్ ఎళ్నం.
ఓకే. ఇట్లా పెళ్ళి షాపింగ్కీ, ఓయ ఎక్కువ మందీ ఇట్లా సౌత్ ఇండియా షాపింగ్ మాలూ, చందనా షాపింగ్ మాలూ ఇలా దీన్లకే వెళ్తార్ అన్మాటా. ఎందుకో అర్థం గాదూ. అంట్ టే లోక్ కల్లో దొరకవనా అంత క్వాంటి క్వాలిటీ, క్వాంటిటీ.
క్వాలిటీవి దొరకవూ ప్లస్సా, ప్చ్ ఇప్పుడు నువ్వు లోకల్లో తీసుకున్నావునుకో దానికీ ఆ రేప్ ప్లికాగా చానా పీసులుంటాయన్నమాట. పెళ్ళి లో పెళ్లి కూత్ తురూ ఏసుకునే శారీని నువ్ లోకల్ లో కొనుక్కోవాల అనుకో ఆ దాని రెప్లిక్ కాసూ ఒకవేళ ఎవరైనా కొనుక్కున్నారంటే అప్పుడు ఈ ప్చ్ పెళ్ళి కూతురికి వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంటుంది చెప్. అదే ఇట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే మాక్సిమం వాళ్ళూ ఉం బ్రైడల్స్ శారీస్ అన్నీటీవి సింగిల్ పీసెసే ఉంటాయి. చాలా వరకూ సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి. ఏవో కొన్ని మాత్రం మేబి ఉండొచ్చు. ఇంకా అట్ల కాకుండా మనం మనక్ నచ్ నట్టు కస్టమైజ్ చేపిచ్చుకోవచ్చు మనక్ కావాలనుకుంటే. ఒక క్వాలిటీ, ఒక బ్రాండ్ అంతా ఉం ఉంటరు గదా ఎప్పుడో ఆ ప్చ్ ఊ అది రేర్ ఈవెంట్. ప్లస్సా ప్చ్ ప్రైడ్ ఉంటుంది గదా పెళ్ళి అనగానే. కాబట్టి అదే చూస్ చేసుకుంటారు.
ఊ అంటే మనమూ ఇ ఆ మనకు కావాల్సిన శారీని కష్ట్ మైజ్ చెపిచ్చుకోవచ్చు అంటున్నావ్.
ఆ చేపిచ్చుకోవచ్చు. అయితే నీకు లోకల్ మార్కెట్ లోనే ఇష్టము
ఆ చెప్పండి
నీకి లోకల్ మార్కెట్ లో కొనడమే ఇష్టమా మరి
ఆ ఆ ఎందుకంటే తక్కువ ప్రైస్ ఉంటాయి ఇట్లా అంటే బిలో యావరేజ్ అనే వాళ్ళు మే మాటలు వాళ్ళు ఉంటారనమాట అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని
ఉమ్
ఆ అందుకని మేము లోకల్లోనే ఎక్కువ కొనాల అనుకుంటాము తక్కువ రేటుగా మళ్ళా బార్గిన్ చేయొచ్చు వాళ్ళతో
అవునులే కానీ అట్లా బార్గెనింగ్ చేయడం అట్లంతా మీకు అని ఏంని చెదా వాళ్ళు కూడా కష్టపడే అంతా చేసింటారు కదా వాళ్ళ దగ్గర అడిగితే అట్లా బాగుండదు అని
అలా ఏం కాదు మనం బార్గింగ్ చేస్తామని తెలిసే వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తారన్నమాట
తర
ఆ ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఆక్చువల్ ప్రైజ్ ఇప్పుడు వాళ్ళు బై చేసిన ప్రోడక్ట్ ఏదనా బాటిల్ అను బాటిల్ అనుకుంటే వాళ్ళు ప్రైస్ బై అంటే ప్రడక్ట్ బై చేసి ఫిఫ్టీ రూపీస్ కి అనుకుంటే వాళ్ళు ప్రాఫిట్ రావడానికి అము కోవాలంటే ఆ ఒక సిక్స్టీ రూపీస్ అలా అనుకుంటారు కదా అప్పుడు టెన్ టెన్ రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తది అలా కాకుండా మనం బార్గెనింగ్ చేస్తాం కాబట్టి సిక్స్టీ రూపీస్ చెప్పినారను వాళ్ళు మనం ట్వంటీ ఫైవ్ ఫి థర్టీో అలా బాగంగ్ అక్కడ వరకు తేస్తాం అనమాట దాని ప్రైజ్ అప్పుడు వాళ్ళకేం కా రా ఇంకా నష్టపోతారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కువ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీయో అలా చెప్తారు అలా చెప్పి ఇంకా మనం బార్గెన్ చేస్తా అంటే ఆ ఇట్లా త తగ్గిస్థే వస్తారు లాస్ట్ కి సి సిక్స్టీ సెవెంటీ అలా అరౌండ్ లో అప్పుడు ఇస్తారు అనమాట అప్పుడు వాళ్ళకి ట్వంటీ రుపీస్ టెన్ రుపీస్ ప్రాక్ట్ మీద వస్తది
చెల్క
ఆ ఆ మరి కొంతమంది ఉంటారన్నమాట బార్గెనింగ్ రానోళ్ళు
ఉమ్
ఉమ్ కాబట్టి దా ఆ వాళ్ళు అక్కడ మోసపోతారు అనమాట వాళ్ళు యాక్చువల్ ప్రైస్్ ఫిఫ్టీ రూపీస్ అయితే వాళ్ళు చెప్పే ప్రైస్ ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ చెప్తారు కానీ ఇక్కడ బార్గెనింగ్ అనేది రాకపోవడంతో వన్ థర్టీ ఫర్టీ వన్ ఫార్టీ ఇచ్చేసి వాళ్ళు చెప్పన్ ప్రైజ్ ఇచ్చసి వచ్చేస్తారు అనమాట
అయితే నీకు మంచిగా వచ్చా మరి బార్గెనింగ్
బార్గెనింగ్ రాదు అంటే ఒక ప్రోడక్ట్ బట్టి ఒక ఎస్టిమేట్ ఎస్టిమేట్ ప్రైస్ నేను అనుకుంటాను అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టూల్ కొనాల స్టూల్ కొనాల అనుకుంటే ఆ స్టూల్కి స్టూల్ చూ చూసి ఆహ్ చూసి బట్టి ఆ ప్రోడక్ట్ ఏంది, అంటే ఏ మెటీరియల్ వాడినారు ఆ స్టూల్ని బిల్డ్ చేసి చేయడానికి, ఇప్పుడు వుడ్డు వాడింటే ఆ వుడ్డు ఏ టైపు అంటే టేకా, లేకపోతే ఆహ్ నిమ్ట్రీ ఆహ్ ఉడ్డేసారా అలా ఉంటాయి కదా ఉహ్ దాన్ని బట్టి మనం ప్రై మన మనం కూడా ఓ ఒక ప్రైజ్ ఎస్టిమేట్ చేసుకుంటాం అనమాట ఆహ్ దానికి ఆ అప్పుడు వాళ్ళు చెప్పే ప్రైజు మనం ఎస్టిమేటన్ ప్రైజు ఆహ్ ఎ ఆల్మోస్ట్ కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటే ఓకే అతను చెప్పిన ప్రైజ్ ఇచ్చేసి వచ్చేస్తా అనమాట నేను లేదు ఇంకా ఎక్కువ చెప్పాడు అంటే మాత్రం ఆ ఉహ్ అలా నేను బార్గెనింగ్ చేయలెన్ చే చేయడం రాదు అంతగా ఇంక అందుకని ఇంకా వర్తిట్ కాదులే అనుకోని వచ్చేసా అనమాట మీకు వచ్చా బార్గెనింగ్
ఉహ్ పర్లేదు కొన్ని కొన్ని దాంట్లో నాకు తెలిసిన వాటి మీదయితే చేయిస్తా మాక్సిమమ్ ఏదైనా కూడా నాక్ నా తెలిసినంత వరకు అది అమ్మాయిలకి ఇన్బిల్ స్కిల్
ఆ అది నిజంగా అది సిల్లి గా ఉన్నంగ
ఆహ్ అందరూ చేస్తారు అంటే చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటారు కదా ఇంట్లో అమ్మలు కన ఇట్లా చేస్తా అంటారు ఏమి అనేవి
ఉహ్
ఇప్పుడు మనంమన్నా కొంచెం బెస్ మన ఉహ్ ఇంట్లో వాళ్ళయితే ఇంకా దారుణంగా అడుగుతారు అసలు కానీ ఆ చాలా మంది మార్కెటింగ్స్ కి చేయడానికె అట్లా ఆహ్ అంటే డబ్బుల్ త్రిబుల్ రేట్ చెప్తారు కానీ కొంతమంది జెన్యూన్ గా ఉండే వాళ్ళ చోట వాళ్ళ దగ్గర కూడా బార్గెన్ చేస్తే బాగుండదు.
ఉహ్ అంటే మనకి తెలుస్తుంది కదా మన కొనే ప్రోడక్ట్ బట్టి దాని క్వాలిటీ బట్టి మనం డబ్బులు ఇస్తాము ఎవరైనా గానీ
ఆహ్
అనేది బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదు ఎక్కడ యూజ్ చేయాలో అది అక్కడ యూజ్ చేయ్యాల అంతే
ఆహ్ మీ కల్లా సారీస్ ఫేమషా అక్కడ
అవును మాది అంటే మాకల్లా చాలా ఆ సారి శారీస్ అంటూ ఆ అంటే పెళ్ళికి ఎక్కువ వచ్చి కొనుకుని పోతారు అనమాట ఈవెంట్స్ కి ఇలా ఏమన్నా ప్లాన్ చేసుకొనింటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇట్లా మా సిటీకి వచ్చి ఎక్కువ కొనుక్కొని పోతారు అనమాట
ఆహ్
ఉహ్ పట్టు శారీస్ అన్ని
అవులే మరి మీరు కూడా చేస్తారా ఆ శారీస్ ని
ఆ మేము చేయము అంటే మా కాలనీలో చేస్తారు చాలా మంది తను ఇంకా చనా కస్టమర్స్ వచ్చి తీసుకోవడం వా పోడం ఇలా వచ్చి చూసుకోని పోవడం ఆ అలా అంటే కష్టమై్ చేయించుకోవడము అంతా నేను చూసాను దగ్గరుండి అలా
వాళ్ళు పె చే వచ్చే దానికి వాళ్ళు చెప్పే రేట్ల వర్త్ అనిపిస్తుందా మీకు ఇ లేకపోతే ఎక్కువ చెప్తారు అనిపిస్తుందా
ఆ వర్తే ఎందుకంటే నేను అంటే నేను వాళ్ళ చుట్టే పెరిగాను
అయితే నేను కూడా వస్తా ఈసారి మీ మీ దాంట్లో వచ్చి తీసుకొని పోతామరి ఉ సరే